హలో వినపడుతుందా బ్రో
ఆ వినిపిస్తుంది బ్రో చెప్పండి బ్రో
ఆ ఆ ఇంకో మనం దేని గురించి మాట్లాడదాం బ్రో
ఉమ్ బైక్స్ గురించి మాట్లాడదాం బ్రో
సారీ సార్ ఆ నాకు అంత ఐడియా లేదు ఫుడ్ గురించి మాట్లాడేమా
ఫుడ్ గురించి ఆ బ్రో
ఆ బ్రో
ఆ ఓకే బ్రో మాట్లాడదాం
ఓకే బ్రో మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం బ్రో
నాకు బిర్యానీ అంటే ఇష్టం బ్రో ఎక్కువ
అంటే బిర్యానీ అంటే వెజ్ ఆ నాన్ వెజ్ ఆ చికెన్ ఆ మటన్ ఆ అంతది కాదా అవునా ఆ నా పు చపాతి పప్పు అర్ చపాతిలోకి ఏ కర్ర అయినా బాగుంటాయి తింటా బ్రో కానీ నాకు చపాతి అంటే చాలా ఇష్టం
ఆహా
ఆ మీకు బిర్యానీ తయారు చేయడం వస్తదా బ్రో
ఆ వస్తురు
ఏ రెగ్యులర్గా తింటూ ఉంటారా
రెగులర్గా ఎంలేబ్రో వీక్లీ వన్స్ అలా
వీక్లీ వన్స్ తింటూ ఉంటారు ఊ
కాలేజ్ టైమ్ లో ఉన్నప్పుడు బ్యాచలర్స్ రూమ్ లో అంతా ఉండి ఫ్రెండ్స్ అంతా చేసుకునే వాళ్ళం బ్రో
ఆహా అంటే నార్మల్గా కర్రీ చేసుకుంటుంటారు మీరు బిర్యానీ చేస్తుంటారా.
నుబ్రో
ఆ హ అంటే ఆ గుంపులో మీరేనా చెఫ్
ఆ నేను నాతో పాటు ఉంటారు నా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు వాళ్ళు కూడా చేస్తారు బాగానే
అంటే ఉన్నా కూడా అంటే ఒకరు చేస్తుంటారు కదా మీ ఆలు కట్ చేయడం అలాంటి హెల్ప్ చేస్తుంటారు మెయిన్గా ఒకరే చేస్తుంటారు కదా ఆ నార్మల్గా అందరు చేస్తే చెడిపోతది అంటారు కదా అలా
ఫ్రెండ్స్ అంతా ఒక ఇద్దరు చేస్తంటాము మిగతా వాళ్ళంతా హెల్ప్ చేస్తా ఉంటారు
ఆవ్
ఊ
నాకు వస్తది బ్రో నేను చేస్తా వంటలు
ఏ వంటలు ఎక్కువ చేస్తుంటారు ఎవరు మీరు
నేను చపాతీ చేసుకోగలను బ్రో నాకు ఇంకా చిత్రాన్నం, పులిహోరా
పప్పు చేస్తార బ్రో మీరు
బ్రో పాప్పా బ్రో ఆ చేస్తా బ్రో అదే ఎక్కువ ట్రై చేయలేదు ఎప్పుడుఒకసారి అలా చేసాను అంతే చేయగలను కానీ ఎప్పుడు ట్రై చేయాల్ల అంటే వస్తువులు అన్నీ చాన కావాలి కదా బ్యాచలర్లు అలానే కుదరదనీ అని చేయడం లేదు ఏవన్నా చిన్న టిఫెన్స్
ఎవండి రైస్ కల్పుకుంటా ఉంటార ఉహు
ఆ అదే బ్రో మ్మ్
డైలీ మీరే వండకు దినేవారండి
ఆ అంటే అలా ఏం లేదు బ్రో అంటే రైస్ పెట్టుకునే వాళ్ళం కర్రీస్ బయట తెచ్చు పొద్దుగాలాం
ఆహా
ము ఎప్పుడన్నా మేము చేసుకునే వాళ్ళం అంతే మ్మ్ ఇంకా చికెన్ చేసుకున్నప్పుడు అట్లా వీక్లీ అలా చేసుకునే వాళ్ళం బ్రో మూ ఇంకా బ్రో మీ ఇంట్లో బాగా చేస్తారా వంటలు
సపు్రమమ్మర
ఆ ఫుడ్డీ నేనా మీరు
అవును బ్రో ఫుడ్డీనేఎక్కువ బిర్యానీస్ తింటా ఉంటా ఇంట్లో కూడా మామ్మీ చేస్తా ఉంటాదీ బిర్యానీ
హు వీలైతే మాకు ఎప్పుడన్నా చేసి పెట్టాండి బ్రో
ఆ ఖచ్చితంగా పెడుతా బ్రో
ఆ హో
మీరు ఇంటికి వస్తే చేపిస్తాం
ఓకే బ్రో ఇంకేం బ్రో అంటే బిర్యానీలు మీరు ఎక్కువ వీక్లీ వన్స్ ఉన్నారు కదా ఇంట్లో దింటే తింటారా బయట తింటుంటారా
ఆ ఇంట్లో చేస్తా ఉంటారు అప్పుడప్పుడు లేకపోతే బయట కూడా తింటాంట బ్రో
అవునా అంటే బయట హోటల్ బిర్యానీ ఈ మధ్య డేంజర్ అంటున్నారు కదా దానిపై మీ ఒపీనియన్ ఏంటి
అట్లేం లేదు బ్రో ఎక్కువ ఇక అన్ని రెస్టారెంట్ లో అలాఎమ్ జరగవు కదా
ఆవున హు హు
కొంచెం మంచి గుడ్ రేటింగ్ ఉన్న రెస్టారెంట్స్ కి వెళ్తా బ్రో నేను
ఆ అంటే అంటే ఏదన్నా చెడు కలుపుతార అలా కాదు బ్రో నార్మల్ గా అంటే హోమ్ మైయిడ్ ఫిడ్ కీ దానికి తేడా ఉంటది కదా కొంచెం అయిల్ ఎక్కువ ఉంటాది
బట్ ఇంకా ఇంటిలో లేనప్పుడు ఇంకా బయట తినాలి కదా బ్రో
హ్మ్ చాలా మంది ఇప్పుడు ఈ కాలంలో అంత హెల్త్ కాన్షియసెస్ అయిపోయారు కదా
అవును అవును బ్రో
హ మంచి డైట్ మెయింటైన్ చేస్తూ జిమ్ కి వెళ్ళాలనుకుంటాంటారు
నిను కూడా వర్కౌట్ చేస్తుంటా బ్రో జిమ్ కి వెళ్తా నిను కూడా
జిమ్ కి వెళ్తారా
అవును బ్రో
ఉ హు ఎప్పటి నుంచి వెళ్తున్నారు మీరు చాలా రోజుల నుంచి వెళ్తుంటారా
ఆ త్రీమంత్స్ నుంచి వెళ్తాన్న బ్రో
త్రీ మంత్స్ నుంచి వెళ్తున్నారా
ఆ
ఓకే బ్రో అయితే మీరు ఫిట్ గానే ఉంటారు.
అవును బ్రో
హ
మీరు వర్కౌట్ చేస్తుంటారు బ్రో
నేను లేదు బ్రో నేను జస్ట్ వాకింగ్ ఒకటి చేస్తుంటా తిన్న తర్వాత అంతే
ఆహా
నాకు కొంచెం ఫ్యాట్ ఎక్కువ అయింది. పొట్టస్తుంది నేను చేయాలి బ్రో తర్వాత టిప్స్ చెప్తే నేను ఫాలో అవుతాను
ఎక్కు తినుకోకుండా మంచిగా ప్రోటీన్ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకొనిరు
ఈ స్కాల్ బ్రో కాని ఇక్కడ కుదరదు బ్రో బయట ఉంటాం కదా ఇంట్లో ఉంటే అంతా కు దరుతది బయట ఉండడం వల్ల కొంచెం అడ్జెస్ట్ చవాదన మా
ఆ ఎగ్స్ తక్కువ రేటు కు మన బడ్జెట్ లో దొరుకుతాయి బ్రో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది రెస్ట్ తీసుకోండి వెజిటేబుల్స్ అట్లా తినండి
ఊ ఓకే బ్రో
అహ
అ ఏ
మీ ఫ్రెండ్స్ ఏదైనా బర్డే ఉందిరా దగ్గరలో
బర్త్ డే నా బ్రో
ఆ
ఏమో బ్రో నాకి ఆ డేర్స్ సరిగ్గా గుర్తుకుండవ్
ఆహా బర్త్డే వచ్చిందంటే ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీ చేసుకుంటాం కదా ఆ రెస్టరెంట్ కి వెళ్లి బిర్యానీ తీనేసి
ఆ అప్పుడు ఉండే వాళ్ళం బ్రో ఇప్పుడు కొంచెం దూరం అయిపోయాము అందరు ఒక ఒకరో ఒకరు వాళ్ళ ప్రొఫెషన్ కోసం అంతా దూరం అయిపోయాం
ఆహా
క దగ్గర ఉన్నారు
అవున బ్రో
ఊ అవున్ బ్రో అంటే మీకు పార్టీ కల్చరేనా మీరు బయటి కి వెళ్ళడం తిరగడం ఆల
ఫ్రెండ్స్ అంత
ఊ
అ
ఎప్పుడూ అంతే లే బ్రో ఫ్రెండ్స్ అంటే ఇంకా బయటికి వెళ్లడం ప్లేసెస్ తిరగడం ఫుడ్ గురించి మాట్లాడడం ఇంకా అదే ఉంటది ఆల్మోస్ట్ అంతా
అదే ఉంటుందింది ఈవినింగ్ అయితేనే కలిసి టీ తాగడానికి వెళ్తాం ఫ్రెండ్స్ అంతా
ఆ
అంతే
అంటే మీరు ఆ చికెన్ బిర్యానీ ఇష్టం ఆన్నారు కదా ఇంకా మటన్ ఫిష్ అవి కూడా తింటార మిరు
ఆ తింటాం బ్రో మటన్ ఫిష్ కూడా తింటాము
ఆ
కాని తక్కువ తింటాను అవి బ్రో పీష్
ఆహా
చికెన్ ఎ
ఆ అంటే చికెన్ కా అంటే ఫిష్ లో ఎక్కువ ప్రొటిన్స్
ఆ అవును కానీ చికెన్ ఆవేలబుల్ లో ఉన్నంత పిష్ అవైలబుల్ ఉండదు కదా బ్రో
అవునా బ్రో మీరు అం అంటే చేపలు పట్టడానికి అట్లా వెళ్ళలేదా ఎప్పుడు
లేదు బ్రో చాలా రోజులు అయింది వేళ్ళక
ఆ చెరువు ఉందా అ బ్రో మీ ఊర్లో
ఆ ఉంది బ్రో
అహా
మళ్ళీ చేపలు చేపలు కూడా ఉంటాయి
ఊ
మా ఫ్రెండ్స్ వెళ్తా ఉంటారు ఎప్పుడన్నా వెళ్ళినపుడు తెచ్చుకొని తినాలి అ
అవుట్లే బ్రో అంటే ఇప్పుడు వెళ్ళలేదన్నారా అంటే ముందు వె ళ్తుట్ర చేపలు పట్టడానికి ఎలా
ఆ ముందు వెళ్తా ఉంటుంట్రు బ్రో చెపలు పట్టడానికి ఇలా వీక్లీ వన్స్ ఎలా వెళ్ళేవాళ్ళం
అవునా సండే టైమ్స్ అలా వెళ్ళారా హ ఓకే బ్రో
అవునా
హ
మీరు తిన్తటరా బ్రో చాపలు
బ్రో నేను లేదు బ్రో అంటే నాకు అలవాటు లేదు కొంచెం స్పెల్లింగ్ పడదు అది ఎప్పుడో టూ త్రీ టైమ్స్ తిన్న బ్రో అది చికెన్ అదది ఫిష్ కబాబా అలా అంటారు కదా అలాదిన్న బ్రో అంతే మా ఫ్రెండ్ ఒకసారి వెళ్ళాను ఇగ ఇంట్లో ఒకసారి ఏమో తిన్న బ్రో అంతే హ నాకు కొంచెం స్మెల్ పడదు బ్రో ఫిష్ధీ
ఆహా
ఆ బాగుంటా బ్రో మంచిదనే నేను ట్రై చేశాను కానీ కొంచెం తిన్న తర్వాత కొంచెం ఆనీజీగా ఉంటది
అవునా
ఆ నాకు మటన్ తిన్నా అలానే ఉంటది బ్రో చికెన్ ఒకటే నేను తినేది నాన్ వెజ్ లో
ఆహా
హ మీకు ఇలా హోటల్స్లా ఏమన్నా ఉన్నాయా బ్రో హ
మా ఫ్రెండ్స్ వాళ్ళ కూడా ఎవరికే లేవు
ఆ
మీ వాళ్ళకి యేరకున్న ఉన్నాయా బ్రో హోటల్స్
ఆ ఎవరికి లేవు బ్రో ఇంకా రీసెంట్ గా మా ఊర్లో మా ఫ్రెండ్ ఒకడి స్టార్ట్ చేసాడు ఇంకా
ఆహా
ఇంకా నేను వెళ్ళలేదు విజిట్ చేయలేదు ఈ సార్ ఊరిక వెళ్తే నేను విజట్ చేయ్యల్ బ్రో
వెజ్ నాన్వెజ్ కూడా ఉంటాయా అప్పుడు అక్కడ
వెజ్ నాన్ వెజ్ ఉంటాయి అనుకుంటా ఏమో తెలీదు కుష్కా టిఫెన్స్ అన్ని ఉన్నాయంట ఇంకా కుష్కా గు గుడ్డు బిర్యానీ అవిమో తెలియదు బ్రో వెళ్తే ఒకసారి అయి ట్రై చేస్తే తెలుస్తస్తాది బ్రో
ఆహా
ఆ
వెళ్ళండి బో వెళ్ళి సపోర్ట్ చేయండి పాపం మీ ఫ్రెండ్స్ కి
చేయల్ బ్రో మనకి టేస్ట్ చేసినట్టుండది కలిసినట్టు ఉంటది కొంచెం టైం సరిపోవడం లేదు బ్రో అంతే
అవునా
ఉం
డిన్నర్ క ఏం తినారు చపాతీ లేనా
సబ్జి ఏంలేదు బ్రో రైసే బ్రో ఇంక
రైసేనా
హ్ అంతే బ్రో
రైస్ లో కర్రీ ఏం తెచ్చుకుంటున్నారు
బ్రో
రైస్ లో కర్రీ ఏం చేస్తున్నారు
కర్రి నా ఏదో తెలిదు మా ఫ్రెండ్ తేడానికి వెళ్ళినాడు ఇక డైలి అదే పనే బ్రో ఒకరు రైస్ పెట్టేది ఒకరు కర్రీ తెచ్చేది
అవునా
ఉ అంతే బ్రో ఈ ఇ ఫుడ్డే తినాలని ఏం లేదు బ్రో ఏదో ఒకటి తింటుంటాం
డైలీ హోటల్లో తెచ్చుకుంటే ఎలా బ్రో మీరు
ఇంకా టైం టైం లేదు బ్రో మాకు క్లాసెస్ ఉంటాయి వెళ్తూ ఉంటాం ఇంకా చేసి ఆ డిషెస్ వాష్ చేయ్యడం అలా అంటే కొంచెం కష్టం అవుతది కదా ఉ ఇంట్లో అంటే అమ్మ వాళ్ళు చేస్తుంటారు తినొచ్చు బాగుంటది ఇంక ఇక్కడ అంటే కష్టం అవుతది
ఆ
సరే బ్రో ఓకే బ్రో థ్యాంక్ యు
ఆ థ్యాంక్ యూ బ్రో